ఉమ్ గంగోత్రి తిన్నావా
ఆ తిన్నా బా తిన్నా నువ్వు మీరు తిన్నారా
మేం తిన్నాము మీరేం తిన్నారు
మేము అన్నం రసం తిన్నాము మీరు
మేము చిత్రాన్నం శనగపప్పులు పొడి తిన్నాము
మా అక్కది నిన్నా
మ్
మేము అది నిన్న తిన్నాము
మీరు అది నిన్న తిన్నారా
అవును
ఇప్పుడు ఎంచేస్తున్నారు
ఖాళీ మా రూమ్ ముందర ఖాళీ స్థలం ఉన్న చోట తిరుగు తుమి తగు మాట్లాడుతున్నాం కార్య యాప్ లో
మీరు కార్య యాప్ ను ఇది ము ఇది వరకు ఎప్పుడైనా ఉపయోగించారా
ఆ ఇది నా రెండోసారి ఒకసారి మేము ఒక నాలుగు ఐదు నెలల ముందు వాడాము
అప్పుడు ఎంత సంపాదించారు మీరు ఇందులోంచి
రెండు రూపాయలు
మంచి మంచి పైసలే వచ్చినాయి మీకు
ఆ అవును ఆ సమయంలో బయట తిరిగి మా ఖర్చుల్కి సరిపోయాయి
ఏదైనా సంపాదించాము అది దానితో తృప్తి పడాలి. సంతోషించాలి.
వచ్చింది వచ్చింది ఈడ రెండు వందలు పెయిడ్ అని వచ్చింది చెప్తా ఓకే నీకు మొన్న చేసిందే గదా మామ అ అవునూ మామ దాంట్లో నే మామ నాకొచ్చింది ఎ బొక్కడా మామ ఏం గాదు గదా ఇంటికెళ్ళిపోతునా నేను ఏం జరగదు గదా ఈ వొళ్ళు నడ్నం చెప్పేయ మని చెప్పి కమ్యనికషన్ రిలేటెడె ఈ గ్రూప్ డిస్కన్ ఇయాన్ని ట్రైనింగ్ వేరే వాళ్ళు వస్తారా చెప్పిచ్చేకి మనవాళ్లేనా ఏం గాదు అటెండెన్స్ ఏపిమను సర్టీ ఏడుస్తుంది లాస్ట్ లో
మ్ చెప్పండి చెప్పండి వింటున్నా
మ్మ్ అప్పుడు మాకు రెండు వేల రెండు వందల రూపాయలు వచ్చి ఉన్నాయి. బయట తిరిగేటప్పుడు తిండి ఖర్చులకి వాహన ఖర్చులకి రవాణా ఖర్చులకి సరిపోయాయి
బహుకుశలం మీరు మనం మనకు మనం సంపాదించుకు పని చాలా బాగుంటుంది
మ్ అవును బాగుంటుంది. ఇంకా మీరు ఏం చేస్తున్నారు తిన్న తర్వాత
తిన్న తర్వాత కాసేపు ఏదో పని ఉంటే చేశాను ఇప్పుడు మీరు మాట్లాడే సమయంలో ఒక చిత్రాన్ని చూస్తున్నాను
చిత్రం
చిత్రాన్ని చూస్తున్నాను
ఓకే ఆ సరే అది ఏ చిత్రం దేనికి సంబంధించిన చిత్రము మీరు వివా హరించ
హరించ
వివహరించగలరా
నేను చూస్తున్న చిత్రం మన భారతదేశానికి సంబంధించింది
మ్
పైగా ఒకటోసారే కాకుండా ఇది నాకు తెల్సి మూడవసారొ రెండవసారొ చూస్తున్నానునుకుంటున్నా చూస్తున్నానునుకుంటున్నాను అవును
ఓకే ఆ సరే ఇంక దాంట్లో ఏముందో చెప్పగలను
దాంట్లో మనా మన భారతీయుడు ఒకతను
మ్ భారతీయుల యొక్క గొప్పదనం
కాదు కాదు మన భారతీ మన భారతీయుడు క వ్యక్తి అ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడా
అ ఎళ్ళిపోతున్నానే ఏమ్ ఉండదు గదా అది మ్ వాళ్ళూ సిస్తా వాసుడుగానా
బలోచిస్తాన్ వాసుడిగా స్థిరపడి
మ్
ఒక స్పైగా వ్యవహరించి అలా ఆ ఒకా ఆ టెర్రరిస్ట్ నేమంటరు అబ్బా ఒక తీవ్ర వా ఒకా తీవ్రా స్ ఆ ఒక తీవ్రవాదీ గ్రూపుల్లనూ సంహరిస్తాడు అలాగే ఆ అక్కడా చాలా ఫేమస్ అవుతాడూ ఆ మళ్ళీ రెండవ పాట్ ఈ
చాలా మంచి పేర్ పొంధుతారా
చాలా మంచి పేరు అంటే ఏమో ఇంకా తెలీద్ నాకు ఇంకా రెండవ పార్ట్ ఒస్తుంది ఈ నెలలో చూడాలి వేచి చూడాలి
సరె
మ్
సరీ
మీకు ఎలాంటి చిత్రాలంటె ఇష్టం
మాకూ ఇష్టమైన చిత్రాలు అంటే ప్రేమ కథలూ ఉన్నయ్ ఇంకా ఆ దయ్యాల కథలూ ఇంక సందర్భాన్ని బట్టీ ఉంటాయి
ఔనా మీరూ మ్ ఈ మధ్య ఎదొ మధ్య కాలంలో చూసినా చిత్రాలలో మీకూ బహుగా అంటే మ్ ఆ మ అక్కువగా మక్కువైన చిత్రం ఏంటి
మ్ నాకు మక్కువైన చిత్రము అంటే ఆ అరే ఏం చెప్పలేనే
అంతే కొన్నీ విషయాలు మనం చెప్పలేము హయ్ నాన్న విడు దలయ్యి మూడ్ సంవత్సరాల్ అవ్తోంది మూడు సంవత్సరాలవుతోంది హాయ్ నాన్న విడుదలయ్యి. లేదా రెండు.
అన్నీ మన ఇష్టం.
అనిమల్ మంచి ఆ చాయిస్నేమంటరు మంచి
ఎంపికా
అవును మీ మంచి ఎంపిక నిజంగానే అది బాగుంటుంది.
హ్మ్ నీకే చిత్రం ఇష్టం.
మాకు చాలా చిత్రాలు ఇష్టం. ఎందుకంటే మేము చాలా చిత్రాలు చూస్తాము. మేము ఆ పనీ పాట లేని బేకారు వాళ్ళం, వాళ్ళలో ఒకరిని. కాబట్టి మనకు చూసిన చి త్రం మళ్ళా గొప్ప చిత్రం అనిపిస్తుంది. చూసిన ప్ర చిత్రంలోని చిత్రకారుడు, చిత్రకారిక నా నాయకుడు నాయకి అందరూ బహు ఇష్టపడతాను నేను, కాబట్టి నేను అలా ఒక్కటి చెప్పలేను. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా నన్ను.
మీరు అడిగితే నేను జవాబు ఇవ్వాలనుకుంటున్నాను.
పర్లేదు ఈసారి మీరు నన్ను అడగండి. నేను జవాబు ఇచ్చేదను.
మీకు మనుషుల్లో నచ్చిన క్వాలిటీని ఏమంటరు.
వ్యక్తిత్వం.
వ్యక్తిత్వాన్ని గురించి విన్న వించగలరా.
నాకు మనుషులలో నచ్చే వ్యక్తిత్వం ఏంటంటే ఒక్కొక్కస ఒ ఒక్కొక్కసారి ఒక మనిషి ఇంకొక మనిషి మీద జాలి పడో లేకపోతే ఆ మానవత్వం బయటపడో కొన్ని క్షణాల్లో కొన్ని సందర్భాలలో ఒక మనిషి ఇంకొక మనిషికి సాయం చేసుకోవడం జాలి చూపించడం, ప్రేమతో మెలగడం ఇలాంటి వ్యక్తిత్వాలు నాకు చాలా ఇష్టం.
సరే
మరి మీకు ఎలాంటి వ్యక్తిత్వాలుంటే ఇష్టం మనిషిలో.
మనిషిలో నాకు నాకు హెల్ప్ నేమంటరే అబ్బా
సాయం
నాకు సాయం చేసే హ్ మనిషి మంచితనం ఉన్న వ్యక్తిత్వం కూలి కూడిన వ్యక్తులంటే ఇష్టం.
ఎ ఎలాంటివి?
నాకు సాయం చేసే వ్యక్తిత్వాన్ని కూడిఉన్నా మనుషులంటే ఇస్తం.
అవును అది ఒక
మంచి అలవాటు
అవును మీకు ఏ జంతువు అంటే ఇష్టం ఏ పెంపుడు జంతువు అంటే ఇష్టం
మాకు పెంపుడు జంతువుల్లో అంటే కుక్కనే ఇష్టం కుక్క
కుక్క
ఆ శునకం అంటే చాలా ఇష్టము నాకు
సునకాన్ని ఎందుకు మీరు ఇష్టపడతారు.
ఎందుకంటే సునకం జాలితో ఉంటుంది, విశ్వాసంగా నాకు పైగా ఆనందాన్ని తెస్తుంది. శునకంతో నేను బాగా ఆడుకోగలను సరే నేను ఇంకా టాను బాయ్ మళ్ళీ తిరిగి కాల్స్ మీరే చేయండి.
ఆ సరే అండి